ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేస్తాలే నువ్వేం చేస్తున్నావ్
ఏవో జుట్టు వేసుకుంటున్న నేను
అరే అవునా
హు తిన్నావా మరి ఆ తిన్న మార్నింగ్
ఆఫ్టర్నూన్ తిన్న ఇంకా మార్నింగ్ ఏం తినలేను డైరెక్ట్ ఆఫ్టర్నూన్ తిన్న
మ్
అచ్చ నువ్వేం తిన్నావు మరి మార్నింగ్
మార్నింగ్ నేనా నేను వంకాయ కూర అన్నం
వంకాయ నా
ఆ నా వాయిస్ వినిపిస్తుందా
వినిపిస్తుంది క్లియర్గా వినిపిస్తుంది ఎందుకు నా వాయిస్ వినిపిస్తలేదా
ఆహా లేదు అడుగుతున్న జస్ట్ నార్మల్గా
ఉ హు ఎట్లుంది మళ్ళీ వర్షం పడుతుందా మీ సైడ్ ఆ అయిపోయింది అయిపోయింది అయిపోయింది మీది
ఏంది
మీ పని అయిపోయిందా అంటున్న
ఏంది ఇప్పటిదాకానే
ఉహు వర్షం పడుతుందా మరి మీ సైడ్
వర్షమా ఏం పడతలేదు ఎందుక్ మీ సైడ్ పడుతుందా
ఏం పడతలేదు కాని ఓ ఎట్లా అంటే మొగులు ఇట్లా మొత్తం కుండపోత వాన అచ్చటట్టువ అయితుంది.
అ అంటే మొగల్ అయిందా?
ఆ నిన్నమొన్న ఈ రోజ అయితే ఏం లేదు గాని, ఓ నిన్నమొన్న మధ్యాహ్నం కాంగానే జ మొగలు, గాలి ఎవరన్నా చూశా ఇంతవాన పడ్డదో అనుకోవాలి ఎట్లా అనమాట మీ సైడ్ కూడా అంతేనాని
అంటే మా సైడు ఎప్పుడ అయిందంటే నిన్న కాకుండా మొన్న అయింది ఫుల్ మొగలయింది.
పడ్డద
పడలేదు మళ్ళీ
అయితే ఈ వర్షం అనేది పడేదిక్కు పడ్డది నిన్న మొన్న. కానీ మా దగ్గర పడలే, మీ దగ్గర పడలే
ఆహా
ఇట్లా కానీ రాళ్ళవాన పడ్డది తెలుసా అసలు
ఎక్కడ దిక్కు మీ ఇంటి దిక్కా
కాదు ఎక్కడనో రీల్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే వచ్చ
ఉహ రాళ్ళ ఏంది అర్ధంగాలె
చాల్ల వాన
అంటే ఏంటిది
వానగాన్లు వానగాండ్లు
ఆహా వనగన్ల
రాళ్లు రాళ్ల అంటే ఇహిహిహి మీదికెళ్ళమిద రాయిలు పడతాయా
అట్లానే అనుకున్న రాళ్ళ రాళ్ల వళ్ల కూడా పడుతదా ఎటైనా అని
గదే వానగాండ్ల వాన
ఓకే
మ్
మీది ఎక్కడా విలేజ్?
మాది ఉంటది ఇటు సైడ్
ఎటు సైడ్
ఊర్ మాది సిటీ కాదు.
ఊరా ఉహు ఆన్ అంటే మీ విలేజ్ లో ఏమైనా ప్లేసెస్ ఉంటాయా?
ఉ ఉంటది అమ్మపల్లి, సిద్దులుగుట్ట. మళ్ళా ఏమంటారు కాళీమాత కాళీమతా టెంపల్ ఏ, కాళీమతా టెంపల్ ఎ ఎట్లుంటదంటే సేమ్ కోల్కత్తా టెంపుల్ ఎట్లుం టది కోల్కత్తా ఖాళీ మాత స్ యాజీ టీజ్ అట్లే ఉంటది. చాలా మంది వస్తారు గుడికి ఉమ్ చాలా మంది వస్తారు గుడి అంటే స్టార్టింగ్ ఆ గుడి కట్టినప్పుడు వెళ్ళినా మధ్యలో ఒక టు త్రీ టైమ్స్ అంతే
అండ్ ఓకే
ఉహు మొత్తం వెళ్ళకుండా అయితే ఏం లేను బావుంటది ఇంకా నేను టూ త్రీ టైమ్స్ పోయిన కానీ, ఆ టూ త్రీ టైమ్స్ ఇంకా అహు కాట్తున్నా రింకా టూ త్రీ టైమ్స్
ఆహా మ ఇప్పుడు కంప్లిట్ అయిందా
ఓ కంప్లీట్ అయింది సూపర్ ఉంది టెంపుల్ ఇప్పుడు ఎంత మంది తెలుసిసలు రోడ్ ప స రోజుకు ఇ మనం చూస్తున్న కొద్దిక గుడికి పోయి వస్తున్నారు ఉంటారు తెలుసా
ఆ
మా ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోతార అనమాట
హ
ఒక ఎంత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఊర్లో కెళ్ళి
ఓకే
అంటే అంతవరకు ఆటోస్ ఉండవు ఇన్ కేస్ ఆటోస్ కావాలి అంటే శంషాబాద్లోనే ఆటో మనం ప్రైవేట్గా మాట్లాడుకోవాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు మనం కొత్త వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు నీలాగా కొత్త వాళ్ళు వచ్చినకో ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటారు
అమ్మా ఫైవ్ హండ్రెడ్
అదే కదా
ఆ
ఏంటో తెలుస అసలు చెప్పాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ మనం గుడి చూసి రిటర్న్ వెళ్ళిపోతాం అంటే పోవడం రావడం హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది అ ఫ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకుంటారు వాళ్లు
అమ్మా హండ్రెడ్ కూడా అయితేయో కావో
ఇప్పుడు శంషాబాద్ లో నర్ కూడా ఫార్టీ జీట్వంటీ మళ్ళ ఇన్ కేస్ నార్కుడా నుంచి ఈ ఏమంటారు కళీమాత దాకున్నా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అయినా కూడా థర్టీ ఫైవ్ ఈజీగా సెవెంటీ రూపీస్ అయిపోతాయి అంతే కాని ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు తెలుసా అంటే ఇప్పుడు తెలివన వాళ్ళు ఉంటారు కదా నడవడానికి దూరమేమో చాలా లాంగ్ అయి తేదేమో అని భయవడతారు గానీ మాయాక్సిమం అట్లే ఏం కొంతమంది నడుస్తారు తెలుసా కొంతమందే అట్ల రోస్కి పోతారు గానీ
అంటే తెలిసిన వాళ్ళు టెంపుల్ నడుసుకుంటా ఏళ్తారేమో
తెలిచిన వాళ్ళు తెల్వని వాళ్ళు కూడా నడుసుకుంటా పోతారు
అంటే మార్నింగ్ టైంలనా ఈవినింగ్ టైంలనా
గొ ఈ టైం బరకి ఈ టైమ్ వరకి నడసుకుంటా పోటోలం మళ్ళా నడుసుకుంటా వచ్చటోళం గర్లసా గర్ల్స్ బాయసు లైక్ అట్లా
ఆ అంటే దగ్గరనే ఉంటదా నడుచుకుంటేలతే
అంటే చెప్తున్నా కదా ఒక వన్ అండ్ ఆఫ్ కిలోమీటరు వన్ అండ్ ఆఫ్ కిలోమీటరు ఉంటది దగరంటే అంత దగ్గరేం ఉండదు
ఆహా అ టే కళ్లెం నొస్తలేదు కదా
కాళ్ళు నొప్పులోవడము అంటే ఇగో ఇప్పుడు ఎప్పుడు నడవనోలుంటారు ఎప్పుడు బండ్ల మీద తిరిగేటోలుంటారు చూడు అల్లాకైతే ఆ కలనొప్ వసునే అనుకుంటారు ఇగ నార్మల్గా ఏ దానికైనా కొంచం దూరమే కదా అన్నాడసు చెటోలు రాకో వాళ్ళక్ ఏం అనిపియదు అయిన ఫ్రెండ్స్ తో ఉన్నామానుకో ఏమన్ ఎంత దూరం నడిచినా మాటలలో పడితే నచ్చినట్టు ఉండదు కదా
అవును
నాటి ఉండదు సా మనం ఇంత దబ్బున పోయినమా అని అనిపిస్తది ఎందుకంటే మాట్లాడుకుంట పోతంకదా
అవునవును
అట్ల ఏడున్నదా
అది అమ్మపల్లి టెంపులు
అమ్మపల్లి టెంపుల్కి నడుచుకుంట పోవడానికి ఏముండదు ఇప్పుడు మనం శంషాబాద్ నుంచి వస్త్ స్తం గదా వస్తుంటే నాలుకూడా విలేజ్ అని చెప్ పాలే విలేజ్లకి ఎంటర్ కాకముందుకే ఫస్ట్ నీకు గుడి వస్తదన్నమాట గుడి కాడనే దింపుతది తెలుసా గుడి ముం గలనే నువు నడిసేది ఉండదు ఏముండదు మళ్ళ పోయేటప్పుడు కూడా బస్సెసు ఆటోసు అన్ని గుడి ముంగట ఆపుతయి ఇగ శ్రీ రామనవమి గద ఇగ ఈరోజు ఊరేగిపుంటది స్వామి వారిది
ఒకే అంటే మీ విలేజ్ కి వస్తరా
ఆ దేవుడికి తీసుకొని వస్తరన్నమాట ఊర్ళకి
హుహు నయం ఒకే మంచిగ జరిగేటట్టుంది అంటే ఈ మీ అమ్మపల్లి కాడ జరిగే ఫెస్టివల్
రేపుచూడు అసలు మా ఊరోళ్లకే ప్లేస్ ఉండది తెల్సా అట్లుంటది మొత్తం బయటోలే ఆడా
ఆ ఆ
అసలు ఏమంటరు ఊరోళ్ళకీ ఊరోళ్ళని చూద్దాము అన్న కూడా మా ఊరోళ్లు తప్ప బయటోల్లే కనిపిస్తరు కానీ ఒకప్పుడు ఒకప్పుడు ఎప్పుడంటే ఒక టూ థౌసేండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీన్ టెన్ కన్న ముందు జస్ట్ మా ఊరు వాళ్ళే పోతుండే ప్రశాంతంగా ఉంటుండే తెలుసా మాకు పోయినా కూడా
హలో
ఆ చెప్పండి
హలో
ఆ చెప్పు చెప్పు వింటున్నా
అదే అప్పుడు ఏమంటరు ఒక టూ థౌజండ్ టెన్ నుంచి ఒక థర్టీన్ ఫోర్టీన్ వరకి
ఎట్లుండుండే అం టే మా ఎక్కువ అంటే తెలుసు అమ్మపల్లి కానీ ఎక్కువ తెలకపోతుండే అన్నమాట చాలా మందికి
అట్లా బయ బయటి వాళ్ళు ఎక్కువ రాకపోతుండే ప్రశాంతంగా ఉంటుండే మేము పోయ్యి కూర్చోడం దేవుని దర్శనం చేసుకొని శివుడు శివుని గుడి ఉంటది గా హనుమంతుడిది ఉంటది మళ్ళా ఏమంటారు ఆ అన్నీ ఉంటయి అంటే ఇగో మెయిన్ గోపురం ఉంటది కదా మనం ఇట్ల ఇప్పుడు ఇట్ల ఏమంటరు టెంపుల్కి ఇట్ల ఎంట్రీ అయితుంటేనే ఆ ఏమంటరు హనుమంతుడు ఉంటడు కొంచెం లోపలికి వచ్చి వచ్చినంక శివుడు హనుమంతుడు శివుడు ముంగడ ముంగడ ఉంటరన్నమాట గుడిలో
ఓకే
దాని తరువాత మళ్ళా కొంచెం ము అంటే కొంచెం ఇట్ల కొంచెం ఇట్ల లెఫ్ట్కి వచ్చేసి ఇటు లో పోతుంటే రాముడికి లోపడుకోవాలన్నమాటటు రాముడిని సీతమ్మని దర్శనం చేస్త కొనికి
ఆహా
ఇంగ లోపల దర్శనం చేసుకొని
రేపు చూడాలి ఎవరన్నా వస్తా అంటే పోవాలి ఆక్క రే మంచి అవుతుది తెలుసా కళ్యాణం రేపు చాలా పెద్ద అయి ది ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు చాలా అప్డేట్ అయింది కదా ఇంకెంత మంచిగా చేస్తారు కళ్యాణం అయితే
నా కూడా రావాలనిపిస్తుంది నువ్వు అట్లా చెప్తుంటే
మా ఊర్లో మైకులు పెడతారు అంటే గుడికి ఊరు ఇప్పుడు మా ఊరికి ఎట్లా ఎలా అంటే కొంచెమే కొంచెమే డిస్టెన్స్ అన్న మాట నడుచుకుంటా పోయి నడుచుకుంటూ రావచ్చు అట్లా
ఓకే
అట్లా అన్నమాట ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉంటాది కాబట్టి మైక్ ఊర్లో కూడా పెడతారూ మట
ఎంత మంచిగా ఇంకా ఒకవేళ అక్కడ పోయి చూడని వాళ్ళు కూడా ఊర్లో కళ్యాణం అయితుంది అంటే పంతులోలు మైక్ లో మాట్లాడుతుంటారు కదా అదంతా ఇంకుంటా ఉస్తం అన్నమాట
ఆమ్
అట్లా
జాతర కూడా జరిగేటట్టుంది
జాతర అరే జాతర కాదా మంచి జాతర అయితాది ఎందుకంటే కళ్యాణం కొ వచ్చినోళ్ళు పక్కా ఏవైనా కొనుక్కుంటారు కదా
అవునవును
అట్లా దానికోసం లడ్లు ప్రసాదాలు బొమ్మలు చిన్నపిల్లల కోసం నువ్ రేపన్నా తీసుకోలే వీక్ ఆఫ్ మరి
బట్ నాకు ఇవ్వలేడు ఆయన లేకపోతే నేను రేపు తీసుకుంటే పక్కా ఎల్లీ అంటే టెంపుల్ చూసి మంచిగా ఏమైనా కోరుకొని వద్దాం అనుకున్నా
కాదు ఇ ఒకవేళ ఇగ అత్త కుదరకపోతే నువ్వు ఎంజాయు వాళ్ళుకూడా అడ్డ అని ఉంటది వాళ్ళు పక్కా లైవ్ గా ఏమంటారు వీడియో తీసి పెడతారు చూడు ఇంకా అడ్లా ఏచేస్తావ్ మరి అట్లయినా దేవున్ని అట్లయినా దేవుణ్ని చూసినట్టే కదా
అవును కరెక్టే
ఇప్పుడు నాకు తెలిసి స్టార్ట్ కావచ్చు ఉరేగింపు స్వామి వారిది
ఆ
వస్తుండచ్చు ఒకటి ఎంత అవుతుంది సెవెన్ అ ఒక సెవెన్ థర్టీ లోపు ఊర్ళకి వచ్చేస్తారు ఊరేగింపు చేసుకుంటా. ఊ ఉమ్మ్ సరే బాయ్
బాయ్